హలో బాగున రండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నావండి భోజనాలు అయ్యాయా
అయినా అండి ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా
ఇంకా మేము తినలేదండి మార్నింగ్ టిఫిన్ చేసాము
ఆ ఎండాకాలం టిఫిన్ చేయొద్దండి దూ ఎండాకాలము టిఫిన్లు పెట్టుకోవద్దు
టిఫిన్ చెయొద్దు అవునండి ఇగ ఇంట్లో ఇంట్లో వీళ్ళు ఆగారండి టిఫిన్ కావాల టిఫిన్ కావాలంటారండి ఎప్పుడన్నా ఒక్క రోజు చేయకుంటే పన్నెండు కాక ముందే ఆకలై ఇవాళ్ళ ఏం టిఫిన్ చేయలేదు అంటారండి
అవున్నావును అల్ఫాస్న్ అండి ఫాస్న్ండి అదవాటులేదా అండి
ఈ ఫస్ట్ నుండి అలవాటు అంటే ఏం లేదండి మధ్యలో వచ్చింది అలవాటు
హ
ఇద్దరం ఉంటే నార్మల్గా చెయను ఇక పిల్లలు ఉంటే చేస్తానండి దేను
ఏం చేసిండ రండి ఈరోజు వంట
ఈ రోజు వంట టమాటా వేసానండి ఉల్లిగడ్డ టమాట అ చేసానండి
బాగుంటదండి
అదే ఉల్లిగడ్డ టమాటా చేసాను ఈ రోజు వంట
ఎండాకాల ఉల్లిగడ్డ పులుసు కూడాకమ్మ ఉంటది కదాండి
అవునండి కొంచెం చారు వేసి చేస్తే బాగుంటది
మెంతి పొడి వేసి మంచిగా మరిగే పెట్టాలి బాగుంట
అవునండి ఉల్లిగడ్డలు తీసుకున్నారా అండి
లేదండి తీసుకుంటాం ఇంకొక వారం పది రోజులుయినాక నలభై కిలోలు సంచి తీసుకుంటాంమడి
ఆ నలభై కిలోలు అంటే ఏం రేట్ ఉందండి
ఇ ఏమో అండి హోల్సేల్లో ప్రతి సంవత్సరము తీసుకొస్తాడు మా మాకు తెలిసిన వాళ్ళు
ఆ హ
రూ తీసుకొస్తారండి అట్ల నేేన్ తీసుకుంట జూన్ పదిన్ తారీఖు వరకు తీసుకుంటామండి
హ్మ్ హు
జూన్ పదిహేను తారీఖు వరకు తీస్ కుంటే రాత్రి పండగా దాక అయితై
చాలాండోలు అయితై అండి
కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయండి
మ్మ్ ఈ అన్ని కర్రీలలో వేస్తాం కదా అండి ఉల్లిగడ్డ
మాకు కొంచెం ఇగా ఉట్టి కూడా అన్నం చూ తింటారు ఇంట్లో
కాద అండి
మ్మ్
ఇప్పుడు మనం పిండి పెట్టుకున్నా కూడా గంజు పిండి పెట్టుకున్నా కూడా ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటునారండి పిండితో పాటుగా
ఇగా మేమైతే ఏ పిండి పెట్టుకోమండి ఎండాకాలం
గంజి పిండి పెడతారు కదండి దానికి ఉల్లిగడ్డలు పక్కకి కట్ చేసుకొని పెట్టుకొని ఆ పిండితో పాటుగా ఉల్లీగాడ్
ఎట్లా పెడతారండి మీరు గంజి పిండి
గంజి పిండి మామూల్ గా రేషన్ బియ్య ఏమేనాండి రేషన్ బియ్యం ఒక నాలుభై సార్లు కడు కని ఆరపోసుకొని బియ్యాన్ని పిండి పటించుకుంటాం అండి ఉమ్
ఆహా
పిండి పట్టించుకొని అది జల్లడ పట్టుకొని పెట్టుకుంటా ఉం డబ్బల స్టోరేజీ యా పట్టించుకున్న ఇప్పుడు ఇట్లా మూ మూడు కిలోలు నాలుగు కిలోలు ఇట్లా పట్టించుకుంటాము
ఉ హమ్
అయితే పిండి తీసుకొని అందులో ఉల్లిగడ్డ మంచిగా ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు వేసు కోవాలండి మనం ఓ ఒక అరకిలో పిండి తీసుకున్నప్పు అంటే ఒక మూడు ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి
ఆహా
పల్లీలు శనగపప్పు నువ్వులు కొన్ని ధన్యాలు వేసుకోవాలండి
బాగుంటుంది కదాండి
కొంచెం కరివేపాకు మన ఇంట్లో ఉల్లిఅకు ఉ ఉల్లాకు కూడా వేసుకుంటే బాగుంటదండి మనకిప్పుడు ఉల్లాకు దొరకదు కొత్తిమీరాకు కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పిండిని సాల్ట్ పచ్చికారం ఉంటే కూడా మిక్సీ పట్టుకొని మంచిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఇగ కారమే వేసుకోవచ్చు అవన్నీ మంచిగా వేసుకొని మంచిగా పిండిడుపు కొని పెట్టుకోవాలండి
గిన్నెకి పెట్టడం
క గిన్నెగా పెట్టుకోవచ్చు మన కంచుడుకు కూడా పెట్టుకోవచ్చుండి ఇష్టం దేనికని పెట్టుకోవచ్చు ఇగ ఇప్పుడు మన పిండి పెట్టి పెట్టుకోవడానికి ఇప్పుడు సపరేట్గా బేషన్ లో వస్తున్నాయి కదండి చిన్న చి
ఉ ఉమ్
అందరు ఇప్పుడు చాలా మంది అవే కొనుకుంటున్నారు
అవునవును ఇప్పుడు అన్ని మళ్ళీ స్టీలియ తీసుకుంటున్నారంండి అన్ని
అవునండి ప్రభవైమల స్టీల్ వస్తువులు వాడుతున్నారు
ఎందుకంటే ఈ బుగ్గ అండి వాడొద్దండి
అంటున్నారు చాలా మంది బుగ్గిండి వాడుద్దాని కానీ వెనకటి నుండి మనం బుగ్గిండి వాడలేదు కదా అండి
ఈ వెనక బ్రిటిష్ ఎండ్రాండి మన తెలుగు వాళ్ళకి వెనకట మట్టి పాత్రలే ఎక్కువ వాడిండ్రు మట్టి కుండలు మట్టి కంచుళు ఆ అవే వాడిండ్రు వెనకట బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఇవాళవాడి చేసిండ్ర కదండి హలో హలో
వె
ఆ వినిపిస్తుందండి
వినిపిస్ స్తుందా అండి
నండి వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ నాకు ఇప్పుడు వినిపిస్తుందిండి మధ్యలో కొంచెం బ్రేక్ అయినట్టు అయింది
అదే అదే కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉం ఉంది మధ్య మధ్యలో
ఒక రెండు మాటలు వినిపించేదండి అన్ని క ఏం చెప్పారు అసలు వినవాలలేదండి
ఆ వెనుకట మట్టి కుండలు మట్టి చుల్ళు మట్టి పాత్రలే వాడిండ్రు కదండిన్నాను
ఆహా అవునా మా మట్టి కాంచులు వాడట వాళ్ళడి మేము వెనకట బోనాలు పోస్తాం అే కూడాడా మట్టి కాంచుడే వచ్చి అందులోనే గారలు చేస్తుండడమే
ఆ ఉన్నాయండి ఇప్పుడు
బాలా
అహ్ చాలా బాగా అవును అన్ని దొరుకుతున్నాయి అండి ఇప్పుడు వాడుత న్నారు మళ్ళీ అన్నీ
ఉమ్ అవ అవునంటా
ఆ
ఉన్నాయండి మీ ఇంట్లో ఏమైన్నా మట్టి పాత్ర
ఆ మట్టి కాంచు చూడు మట్టి ఒకటి కుండ మట్టిది గంజు లాంటిది నేనూ ఎక్కువ వాడు తాండి అందులోనే వాడతా ఆ ఒకటి మట్ ఇది గురిగున్నది పెరుగూ అందులోనే చూడ పెడతా అండి
ఉమ్ అంటే మట్టి కంచుల్లో కర్రలు చేస్తారా అండి
చేస్తా అండి మామూలుగా ఒక్కొక్కసారి అందులో కొంచమూ ఆ వేరే గేదా వేరే పాత్రాలలో కూరల్ చేసి మట్టి కంచు చిలల్లో పోసి ఉంచుతా
ఉ హుమ్
ఉంచి అందులో అంటే మలిగి అందులో మరిగినట్టై కొంచెం మంచిగా ఉంటుందండి
ఆ హమ్ అంటే ఇప్పుడు మట్టి పాత్రలు మనమూ మన గ్యాస్ పైన పెడితే పగులుతాయ అండి
జ సి ఉంచాలండి
ఏం పోసుంచి
గంజి గాంధీ అన్నము అన్నం ఆ అన్నం పంపుతాం కదా రన్నర రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి టి తర్వాత ఆ గంజి పోసించాలి వారం రోజులు గంజి రోజు రోజు మారుస్తూనే ఉండాలి ఒకరోజు గాంజి అ మరగండాల
ఉహు ఉమ్మ్
ఒక రోజు గంజిని మంచిగా ఉప్పేసి మరట్టాలి అది మట్టి కంచుట్లో మరగవ అతే ఆ మట్టి కా చుడు పగ్లాదు
అవునా మంచి విషయాలు చెప్తున్నారండి
అవునండి
అయితే ఇప్పుడు మనం కొనగచ్చుకోవాలి ఆయిల్ మరి మన ఆ కంచుడి కండితే మనం కడిగిేస్తే పోతుందండి సబ్బు పెట్టి కడగడంమది
ఏందండి
ఇప్పుడు మనం మట్టి కంచులలో ఆయిల్ వేసి ఇట్లా పోపు పెట్టి ఇలాంటి పనులు చేస్తే మరి అది మన గంజులు వినట్టుగా కడుక్కోవచ్చా అని
అవును కడుక్కోవచ్చు తోముకోవచ్చు కడుక్కోవచ్చు అండి
అదే మన సబ్బు పెట్టి కడుక్కోవచ్చా
ఆ కడుక్కోవచ్చ అండి మామూలుగా తోముకోవచ్చు కడుక్కోవచ్చు
అదే అదే డౌట్ నాకు
ఆ అవునండి కడుక్కవచ్చు అదేం ప్రాబ్లం ఏం కాదు మంచతో చు కట్చ్చండి చూడండి మీరు కూడా తెచ్చుక
అదే తెచ్చుకుంటామ అండి మ్య మంచి విషయం చెప్పారు కదా తెచ్చుకుంటామండి ఎక్కడైనా కనిపిస్తే
తజ వెండకయ పులుసు అలాంటివి చేస్తే బాగుంటాండి ఒకసారి మీరు తెచ్చి ప్రయత్నం చేయండి.
అవి ఎక్కడ దొరుకుతాయిండి
ఆ ఎందుకే ఆదివారం మార్కెట్ లో దొరుకుతాయి
అవునా మ
ఆ కుండలమ్మ దగ్గరనండి యా వరుపాలు ఆ అరవై రూపాయలు కొంచెం పెద్ద మొన్నొ ఒకటి నేను తీసుకున్నా అండి ఎనభై రూపాయలు
అవునా
ఇక్కడన్న చేపల చేసిన తర్వాత అందులో ఓసించండి తెల్లవారి యినా బాగుంటది టతల వారి టేస్ట్ మంచి
మట్టి కంచులు కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది ఇంకా
వెనకట మామిడికాయ పచ్చళ్ళు చింతకాయ పచ్చళ్ళు కారపొడి చింతపండు అన్ని మట్టి పటి కుండలలోనే పెట్టుకునే వాళ్ళట
అవునట్
ఆ
ఓకే అండి మరి
థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ